ఆ విన్ పిస్తుంది అండి మీకు వినిపిస్తుందా
ఆఅ వినిపిస్తుంది వినిపిస్తుందండి
అయితే మీరు స్వర్ణగిరి వెళ్లార అండి ఏ సమయానికి వెళ్ళారండి స్వర్ణగిరికి అంటే అక్కడ ఏఎ
మేము ఒక రోజు నిద్ర చేయడానికి వెళ్ళినమనమాట. ఒక రోజు యాదిగిరిగుట్టెలు నిద్ర పోయి నిద్రలో చేసి పొద్దు పొద్దున్నే దర్శనం చేసుకొని నెక్స్ట్ అయిపోయినంక స్వర్ణగిరి వెళ్ళినాం
ఆహా స్వర్ణగిరికి అంటే స్వర్ణగిరి బాగుందా యాదగిరి బాగున్నదాండి.
రెండు బాగున్నాయండి రెండు ఇప్పుడు మనకి ఏ కన్ను బాగుంది ఏ కన్ను బాలేదని అని ఎట్లా చెప్తాం రెండు కళ్లు మంచిగున్నాయి అంటాంగా అట్లనే రెండు బాగున్నాయండి. అట్లా వర్ణించడానికి క్కెరాదు ఒకటి బాగుంది ఒకటి బాలేదని
ఊమ్ అంటే స్వర్ణగిరి దగ్గర రూమ్స్ ఉంటాయా అండి ఉండడానికి.
ఉంటయండి ఎందుకు ఆ ఉంటాయి ఉంటాయి పడుకోవడానికి నిద్ర కూడా చేస్తారు అనుకుంటా అండి మేమైతే యాదగిరిగుట్టలో పడుకున్నాం అనమాట ఫ్రీ భోజనమే తిన్నము మళ్ళీ ఇంకా అక్కడ.
ఉమ్ హు
విఐపి దర్శనం ఉంటాది నార్మల్ గా నడుచు. కుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఫ్రీ దర్శనం కూడా ఉంటాది. కాపోతే శనివారం అయితే ఫుల్ జనాలు ఉంటారు.
అవును స్వర్ణగిరి అంటే గుట్ట మీదనా అండి లేకుంటే కింద నేనా.
స్వర్ణగిరి గూడా గుట్ట మీద ఏం కాదండి ఆటో వాళ్ళు తీసుకెళ్తారు ఒకవేళ ఆటో గావాలంటే భువనగిరి వరకు వచ్చినంక ఒక ఆటో అయినా మాట్లాడుకొని యెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్ గుడి ముందల్నే ఆపుతాడు మనకి ఇగ గుట్ట మీద ఏమి ఉండదు.
అవునా అంటే కిందనే ఉంటది.
ఆ వెళ్ళొచ్చు మనం ఈసారి మనం ఎప్పుడైనా మేము వెళ్తే మే. మీతోటి మిమ్మల్ని తీసుకుపోతా అండి.
ఆ వస్తానండి మీరు తీసుకుపోతే రానా. వస్తాను ఖచ్చితంగా. అయితే మీరు ఏం తీసుకున్నారు మరి స్వర్ణగిరి దగ్గర.
స్వర్ణగి స్వర్ణగిరి దగ్గర ఏమ్ తీసుకున్నామా మేము.
ఉహు.
ఒక దేవుడు ఫోటోలు తీసుకున్నాం అండి మా ఇంట్లో అంటే చుట్టాలకి ఇయడానికి మా అత్త అత్తమ్మ వాళ్ళు ఉన్నారు. అత్త మామ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చినము. ఇంకా మా బాబాయ్ పిన్ని వాళ్ళు ఉంటా. ఆ వాళ్ళకి ఇచ్చినామ్ము ఫోటోలు మేము తెచ్చి.
ఫ్రేమ్ ఫోటోలా.
ఆ అ దేవుడు ఫోటోలు వెంకటేశ్వర. స్వామి ఆ దేవుడు
ఉమ్ ఉమ్. ప్రసాదం లడ్డు తిరుపతిలో ఉన్నట్టే ఉంటదా అండి వేరే విధంగా ఉంటుందా.
ఆ అండి.
ప్రసాదం స్వర్ణగిరిలో తిరుపతిలో ఉన్నట్టే ఉంటదా లేకుంటే వేరే విధంగా ఉంటదా అని
తిరుపతి లో ఉంటా దాన్ని కాదు గాని. లడ్డు ఉంటుందండి మంచిగా పులిహోర మేమైతే తిరుపతికి పులిహోర తింటామని పదురు కొళయమ పోట్లమ్ ఇస్తారు మంచిగా ఆ.
ఆహ బాగుంటాది.
పళ్ళద్య కడుపు. ఇప్పుడు ఎండిపోతుందండి అసలు మనం ఏం తిన్నకపోయినా అన్నంద. ఇరు.
అవునండి. చాలా బాగుంటాది ఏమో అయితే. నా నాకు కూడా. దేవుళ్ళం చూడాలని బాగా. బాగా కోరికలు ఉంటాయి కానీ ఎప్పుడు నే ఎప్పుడు ఏళ్తానో ఏమో అంటే అక్కడ నాకు ఒక్కటే బాగా నచ్చిందండి తిరుపతి తిరుపతిలో బాగా నచ్చింది ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నది అక్కడ కొండ మీద కదండి అసలు నేనైతే చాలా ఆశ్చర్యానికి గురయినా అక్కడ అంత పెద్ద ప్రదేశం లా ఎట్లా ఉండడం అంటే అది నిర్మించడం ఎలా అంత మంచి రోడ్లు అంత మంచి వ వసతులు ఎట్లా కల్పించారని నేను చాలా షాక్ అయినా చాలా బాగా అనిపించింది నాకు అక్కడ మేము ఐదు రోజులు వెళ్ళాము ఐదు రోజులకు మస్తు అనిపించింది అక్కడ నాకు వెళ్ళడం ఒక ఒక రోజు రావడం ఒక రోజు అండి ఆ వెళ్ళడం ఒక రోజు రావడం ఒక రోజు అక్కడ ఉన్నాము ఒక రెండు రోజులు మూడు రోజులు ఉన్నాం అక్కడ తిరుమల వేరు తిరుపతి వేరు ఇంకా వేరే వేరే వేరే వేరే ఉంటాయి అక్కడ సిరా అంటే విష్ణుమూర్తి పాదాలు వేరే ఉంటది అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ఏ ఎక్కడకన్నా నాకు చాలా బాగా నచిందండి మీరు ఎల్లారా
ఎక్కడికండి ఆ
తిరుపతికి ఎప్పుడైనా వేల్లారా అంటున్నా
ఆ తిరుపతికి వెళ్ళినామ అండి ఒకసారి ఆ చిన్నప్పుడు వెళ్ళినాము మొన్న రెండు సంవత్సరాల కింద కూడా వెళ్ళినాం మళ్ళా ఒక రెండు నెలలు అయితే బుక్ చేసుకున్నాం అనమాట మూడు వందల టికెట్లు అవి కూడా వెళ్తాం ఆగస్ట్లా
అంటే ముందే బుక్ చేసుకోవాలండి తిరుపతి వేల్లాలంటే
వెళ్ళాలంటే అమ్మో మా నాన్న అయితే అసలు బుక్ చేయంది తిరుపతికే పోనియడండి ఇప్పుడు నేను నడు కుడా పోతాన్న కూడా ఈనడండి మెట్ల దారీ తోటి ఏడైనా నీకుందాక కాళ్లు నొప్పిలేస్త అంతే అంటారు
అంటే విఐపి దర్శనానికి అదే విఐపి దర్శనానికి ముందే బుక్ తీసుకోవాలి అదే ముందే బుక్ చేసుకోవాలి మూడు నెల్ల ముందు
మళ్ళా మూడు నాలుగు నెలల ముందే ఆగస్టు లో బుక్ ఆగస్టు కయితే ఇప్పుడే బుక్ చేసుకున్నాంమండి నిన్న మొన్ననే
ఆ ఆగస్టు లా అంటే ఈ నెల ముందే బుక్ అయి్య ఉంటాయి అనమాట
ఆ ఎప్పుడో అయిపోయానాయి కూడా అండి ఈ అసలు దొరకనే దొరక కోవి నెలవి కావాలన్నా కూడా
ఈ నెల దొరక్క పోవచ్చు వచ్చే నెల దొరక సామి మూన్నెలయింది
ఇంగ మనం మెట్ల దారి మీద పోవాలి ఇప్పుడు మా స్నేహి చిత్రరాలు పోతాన్నది పదో తారీకి పోతే ఆమెతో పోత కావచ్చు నడుచుకుంటా
మెట్ల దారి మీద ఏళ్ళినా దర్శనానికి విఐపి టికెట్లు ముందే బుక్ చేసుకోవాలి కదండి ట్రెైన్ టికెట్లా అనుకుంద మీరు ట్రైన్ టికెట్లు అంటులా మీరు లే కొంటే దర్శననికితే
దర్శనం టికెటే అండి ఆ ట్రైన్ కాదు దర్శనమే మూడు వందల టికెట్లు ట్రైన్ టికెట్ టికెట్లు నలభై ఐదు రోజుల ముందు బుక్ చేసుకోవాలండి ఇన్ని నెలలు అవసరం లేదు నలభై ఐదు రోజుల ముందు చేస్తే చాలా అది రూమ్ ఏమో అక్కడకి పోయినంక దొరుకుతాయ అన్నమాట
తెలుసు అక్కడ ఉచితంగానే ఇస్తారు రూములు నాకు తెలుస అండి.
యాభై రూపాయల టికెటే ఉంటదండి మాస్తు టవల్ డబల్ బెడ్రూమ్ లెక్క ఉంటంది మస్తు ఉంటదండి అసలు రూమ్స్ కూడా
ఆ చాలా నీటిగా ఉంటది అయితే ఇప్పుడు మనం విఎపి దర్శనానికి రేపు దర్శనం అయితే ఈ రోజే ట్రైన్ ఎక్కి వెళ్ళాలి కదాండి.
ఆ రోజు వెళ్ళిన ఏం కాదండి ముందు రోజే పోయి ఉన్నాం అనుకోండి ఇంకా వేరే గూడా. చూసుకోవచ్చు అప్పటివారికి.
ఆ అంటే ముందు రోజు వెళ్ళి దర్శనం రేపునంకా దర్శనం సమయానికి లోపలికి పంపిస్తారా అండి లేకుం.
ఒక పదిని ఒక గంట ముం ముందే మనం లోపలికి వెళ్ళిపోవాలిన్నమాట లైన్ లకి ఇంక రెండు మూడు గంటలు అటు ఇటు అయితెయండి టైమ్. ఏం కాదు పన్నెండింటికంటే పన్నెండింటికే దర్శనం కాదు మనది.
హ్మ్ అదే అని ఆ వి ఏ పి దర్శనానికి పద్ధతిగా బట్టలు వేసుకోవాలండి.
ఆ అవునండి చున్నీ లేనిది రానియరు మళ్ళా చీర కట్టుకోవాలి అమ్మ వాళ్ళు.
ఆ అంటే వేషధారణ కూడా మంచిగా ఉంటేనే లోపలి రాణిస్తారు నేను నా నేను.
అవునండి అక్కడ సేవ కుడా చేస్తారం కొందరు పది రోజులు
ఆ అవును మాకు తెలిసిన ఆమెనే నిన్న ఒక ఆమె చెప్పింది ఆమె సేవ చేయడానికి వెళ్ళిందిట వారం రోజులు ముందే మనం మనం అంటే మన మనస్ఫూర్తిగా మనం వెళ్ళాలట సేవ చేయడానికి ఇట్లా వేసు కొందరు చూడండి ఎరుపు రంగు దుస్తులు ధరించి అక్కడ నిల్చొని ఉంటారు అందరిని లైన్ లో పంపిస్తా
అవునండి వాళ్ళు అసలు భోజనాలు కూడా పెడతారు అండి నిమిష లో పెట్టుకుంటూ పోతారు అంట అసలు. మనమే. తినడమే ఆలస్యం ఇంకా ఎల్. పోవాలి వెళ్ళి పోవాలన్నట్టే ఉంటా అరటి ఆకులలో పెడుతారు మస్తుంటది.
ఆ మూడు పూటలకు ఉచితంగా భోజనం పెడుతారు మూడు. పూటలుగా అది వంటచేసి. వచి వాళ్ళని మొక్కా
ఆ పది పది రోజులు మనకుగూడా ఇస్తారండి మనం కూడా వెళ్ళొచ్చు ఎప్పుడైనా అన్లైన్లో బుక్ చేసుకోవాలి అది కూడా. మనం కూడా సేవ చెయ్యొచ్చు దేవుడికి
అందరు కలిసి ఎల్తే.
ఒక పది మంది ఉన్నారు అనుకోండి పది మందికి కలిసి బుక్ చేసుకున్నాం. అంటే మనకి పదకొండు రోజులు అక్కడ వాళ్ళే డ్రెస్ మనం కొనుక్కోవాలో ఏమో అనుకుంటా చీరనో డ్రెస్ ఒ కొనుక్కోవాలి. ఆ కలరు మంచిగా మనం కూడా సేవ చేసుకోవచ్చు. ప కొన్ రోజుల లా
అవునండి.
చాలా బాగుంటది కానీ మా స్నేహితులు అందరికీ కుదరదుండి ఎప్పుడు పోదాం. అన్నా కూడా అన్ని రోజులైతే, ఒకరోజు దర్శనం కంటే ఎళ్ళేసి వస్సున్నాం గానీ
అంటే అందరూ అందరికి దొరకదు కదండి అట్లాంటి భాగ్యం ఫ్రీగా అంటే కొందరు ఉంటారండి అట్లా చెయాలి దేవునినికి అను మ స్ఫూర్తిగా అనుకున్ను ఖచ్చితంగా వెళ్తారు ఒక్కరున్నా కూడా నేను అక్కడ చూసి వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ అంటే ఆ గుడివాళ్ళ తరఫున ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళేమో అనుకున్న కాని నా
కాదు కాదండి. ఇట్లా మనం సేవకి మనమే బుక్ చేసుకోవాలి. మనకి ఎప్పుడు స్లాట్ బుక్ అవుతుందో ఆ టైమ్ కి మనం వెళ్ళాలి తిరుపతికిగా ఏం అడ్డానుకు లేనప్పుడు
టికెట్ బుక్ చేసుకోవాలా అండి
ఆ మనయేనండి. అది అన్ని టికెట్లు మనవి ఆన్లైన్ లో బుక్ చేయాలి. సేవ చేసుకోవడానికి కూడా ఎవరకు పడితే వాళ్ళకి ఇయ్యరు కదా అండి అది జీతం ఏమి ఇయ్యార అనుకుంటా ఇస్తారో ఇయ్యారో తెలియదు సేవ చేసినందుకు ఫలం ఐపు ఆ అయ్యరయకు
దర్శనమిస్సరట సేవ జేస్
ఆ ఒక రోజు పోవచ్చండి అవును పదకొండు రోజుల లా ఒక రోజు దర్శననికి ఇస్తారు అవును
ఒక రోజు అక్కడే అక్కడే ఉండి దేవ్ దగ్గర దర్శనం దగ్గర కూడా ఒక రోజు ఇస్తారట అక్కడ ఉండడానికి అంటే ఆ రోజు మొత్తం దేవని దగ్గర ఉండొచ్చ అన్నమాట
ఆ దేవుడి దర్శనానికి దగ్గర కూడా ఉంటారు అవును
ఆ గుడి బంగారంతోటి వేసి దాన్ని చూసి ను చాలా ఆశ్చర్యానికి గురైన అండి. అసలు ఎంత గొప్ప కట్టడాలు ఎనకట రాతులవి అంత పెద్ద గుడిని బంగారం తోటి మొత్తం బంగారం తోటి కట్టిల్లా అంటే ద ఇది అసలు ఆలోచించాండి అసలు ఆ దేవుని గొప్ప వెంత
కొండలలో కొండ కొండ మీద ఉంటాడు అసలు దేవుడు అసలు నడువు అమ్మో అసలు చూస్తుంటే భయం అవుతుంది అది
ఆ హ్మ్ చాలా సంతోషంగా అనిపించిందండి నాకక్కడ
నాకు కూడా అండి అసలు నేను కూడాడ ఎల్ నా ఇప్పుడైతే అసలు చాలా ఆనంద పడతా అండి మా అమ్మ నాన్నల అయితే మంచి పని చేసిర అనుకుంటా నేనయితే అడిగిపోయినా తీసుకుపోయినప్పుడల్లా
అవునా ఈ కొన్ని కొన్ని అలా మంచిగా అనిపిస్తది ఆ సరే అండి
హ్మ్